హలో
హలో ఎవరు
ఏం చేస్తన్నావ్
ఫోన్ చూస్తున్న
ఉ హు టుడే ఫేవరెట్ ఫుడ్ చేద్దాం అనుకుంటున్నా
ఉ
కొంచెం ఏమన్నా అంటే నేను చెప్తాను ఎట్లా చేయాలో కొన్ని ఏమన్నా ఐడియాస్ ఇవ్వు అంటే కొంచం టేస్ట్ గా రావాలి కదా
ఓ సరే ఓకే
నేను ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాన్ వెజ్ అంటే ఎక్కువ తిన్ను చికెన్ అవి
అ
ఎగ్ రైస్ అయితే కొంచెం బాగా తింటాను
ఉమ్
అది చేద్దాం అనుకుంటున్నా
ఓకే
ఎన్ని ఎగ్స్ ఉంటే బెటర్ అనుకుంటున్నావ్ అంటే త్రీ మెంబర్స్ కి
త్రీ మెంబర్స్ కి ఒక సిక్స్ ఉంటే బెటర్
సిక్సా ఉమ్
ఆ ఈచ్ మెంబర్ కి టూ టూ వస్తాయి
ఆ
ఉమ్
దానికి ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నా
అ
ఉమ్ అవి రెడ్ చిల్లి బెటర్ రె చిల్లీ వేస్తారా గ్రీన్ చిల్లీ వేస్తారా
గ్రీన్ చిల్లీ
ఆ అవి కట్ చేసుకుంటా ఇంకా కట్ చేయలేదు ఆ టొమోటో గుడా ఆమ్ కట్ చేసినంత అంటే నాకు కొంచెం ఐడియా ఉంది అంత పర్ఫెక్ట్ లేదు
ఆ
కట్ చేసిన తర్వాత ఇంకా ప్యాన్ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి
ఉమ్
కన్వీనియంటికి
అవును
ఆ ఆ అవి తిరుగమతకి అవి
జిల్ కర్ర ఆవాళ్ళు
ఈ అవేస్ వేసిన తర్వాత కొంచెం ఎరగడ్డ వేసి రెడ్ ఫ్లేవర్ వరకు వచ్చేంత వరకు ఉన్నించి ఇంకా టమోటాలు పచ్చిమిర్చి వేస్తాము
అవునా
వేసిన తర్వాత అవి ఆ దాంట్లో కి ఈ గరం మసాలా ధనియాల పొడి ఆహ్
ఎగ్స్.
ఎప్ కద్
ఓకే
ఆవ్ గరం మసాలా ఇంకోటి చిల్లీ ఒకవేళ కార్న పొడి వేస్తే కొంచెం వేసుకోవచ్చు అని విన్నా.
అవును
ఆడ్ ఆడ్ చేసి అవన్నీ వన్ సైడ్ కి అనుకొని ఇంకో పక్కన కొంచం ఆయిల్ పోసి ఎగ్స్ తీసుకొని కొడతా దాంట్లాకి. దాంట్లాక్ కొంచెం సా సాల్ట్ వేస్తే అక్కడే కొంచెం బాగుంటది అని విన్నా
సాల్ట్ వేసి అది బాగా ఉడికిన తర్వాత స్క్రా అన్ బుల్డేగ్ లాగా చేయాలా ఉమ్ బుల్డెగ్లాగా చేసిన తర్వాత రైస్ యేయ్యాల. ఆహ్
ఇంకా నీ మొన్న కోత్ కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేస్ కరివేపాకు వేస్ తలాస్టే ఎంకల విక్స్ పెట్టేసి ఇంకా ఏసి పెట్టుకొని ఉంటాం కదా. అవి కొంచెం అంటే ఎక్కువొ గడ్డలు గడ్డలు కొంచెం చేతో అని ఇంకదా ఒకవేళ సాల్ట్ కాక కొంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు.
ఆహ్
అంతేన ఇంకా అది.
ఆహ్ అంతే.
నీ ఫేవరెట్ ఫుడ్ ఏమి.
పకోడా
ఉమ్ ఎలా చేస్తారు దాన్ని.
ఆనియన్స్ స్లైసెస్ స్లైసెస్ గా కట్ చేసుకొని.
ఉమ్
ఒక ప్యాటర్ రెడీ చేసుకోడానికి శనగపిండి అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం కారంపొడి సల్ట్
ఉమ్
కొత్తిమీర ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటలేదు ఇంకా వాటర్ పోసుక్ ని కొంచెం బ్యాటర్గా కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి
అంటే ఆనియన్స్ స్ట్రెయ్ ఆనియన్స్ స్ట్రైట్ కట్ చేస్తారా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేస్తారా అంటే
స్ట్రైట్గా
ఉమ్
మూన్ షెప్స్ లో కచెస్
ఉమ్
ద ఆ బ్యాటర్ రెడీ చేసిన తర్వాత ఈ ఆనియన్ స్లైసెస్ అ దాంట్లో వేయాలి దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఉమ్
ఒకటి ప్యాన్ తీసుకొని ఆ అందులో ఆయిల్ దానికి సరిపడా ఆయిల్ వేసి
ఉమ్
ఆయిల్ బాగా మరిగిన తర్వాత పకోడా వేస్తారు చిన్న చిన్నగా పకోడా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత
ఉమ్
తీసేసి వాటిని మళ్ళీ దాని పైన కొంతమంది గరం మసాలా చాట్ మసాలా అవన్నీ వేసుకుంటారు కొంతమంది నచ్చని వాళ్లు అట్లా ఒట్టిగా తినేస్తారు ఇంకొంత మంది సాస్ తో తింటారు
నేను ఒకసారి ట్రై చేసా కాకపోతే దాంట్లో కొంచెం ఏదో కాన్ఫ్లోర్ వేస్తారు అని విన్నా
కార్న్ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా వస్తాది
ఉమ్ ఇదే గోపికి వార్తరూ చూడు అది
ఆ మంచిగా ఉంటది కార్న్ ఫ్లోర్ వేస్తే కానీ చాలా మంది వేసుకోరు కార్న్ ఫ్లోర్ ఓన్లీ శనగపిండి వేస్తారు క
ఇంకా దాంట్లే కి ఏమైనా సంథింగ్ పెరుగుపచ్చడి టైప్ అట్లా ఏమన్న చేయరా
అంటే అది ఇష్టం ఆ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు చేసుకుంటరూ లేనివాళ్ళు వదిలేస్తారు ఈ పక్కోల్లు మెయిన్ గా ఉగ్గానీ లేకి యూస్ చేస్తారు. ఉగ్గానీకి పకోడా కాంబినేషన్గా పెట్టుకొని తింటారు. రాయలసీమ సైడ్ అంత ఎక్కువ
హు మా ఇంట్లో అయితే ఏంచేస్తారంటే ఆయితె పకోడ చేసిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి టొమోటో కట్ చేసి కొంచెం ఆ చిల్లీ పౌడర్ వేస్తే ఏసుకోవచ్చు లేకుంటే లేదు లెమెన్ ఉంటది కదా లెమెన్ పిండీ ఏం ఆగ్ అగ్ కొత్తిమీర ఏసుకోవచ్చూ ఇంకొకటి మిక్చర్ వస్తది
అవును
ఆ మిక్చర్
ఇంకొంతమంది అయితే చెనక్కాయలు కూడ వేయించుకొని వేస్తరు
హ్ టూ హాఫ్ పీసెస్ ట్ల చేస్తాం పకోడాల్ని దాని మధ్యలో పెట్టి తింటాం టేస్ట్ అయితే చాలా బాగుంటది. అట్ల చేస్తే
అది పకోడ కాదు బజ్జీ
బజ్జీ ఇక రెండూ ఒకటె కదా
పకోడా అంటే ఓన్లీ ఆనియన్స్ ఆనియన్స్ తో చేస్తరు. బజ్జీ అంటే మిర్చిను వంకాయతో చేస్తరూ టమటాతో చేస్తారు. అవి బజ్జీలు సపరేట్ అంటే పకోడా అంటే ఓన్లీ ఆనియన్స్ ఒకటే
ఓ పకోడా అంటే కొంచెం గట్టిగ ఉంటది.
ఆ గట్టి పక్కోడా బజ్జీ అంటే బజ్జి కూడా ఉగ్గానికిలోకి యూస్ చేస్తారు. ఉగ్గానికి కాంబినేషన్ కానీ బజ్జి మిర్చి కాబట్టి కారం ఉంటది. కాబట్టి నేను తినను ఓన్లీ పకోడ తింట
మా ఇంట్లో అయితే ఆ బజ్జీవి ఉంటాయి. కదా పచ్చిమిరపకాయలు అవి ఫస్ట్ చేస్తాము వడలూ చేసిన్ తర్వాతా అవి చిన్న చిన్న పీసెస్ గ కట్ చేసుకుంటాం. అంటె కొంచం మన కన్వీనియెంట్ కీ పార్లే ఆవి ఇంకొకసారి ట్రై చేస్తం అయిల్లో
అయిపో
ఆ అవి కూడా బాగుంటాయి కాకపోతే ప్పు అట్లా ఆయిల్ లో పదే పదే వేస్ తింటే హెల్త్ కు మంచిది కాదు
ఎక్కువ డీప్ డీప్ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది
ఉ
ఆ
ఇంకా మోస్ట్లీ ఇంకా అవి చేసేది అద్ ఈరోజు ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎగ్ రైస్
న ఈ రోజు నో నాన్వెజ్ నేను పకోడా ట్రై చేస్తా నీకిది వేయి కావాలి
ఆ ఓకే నేను ఇది ఇది కూడా అంటే ఫస్ట్ టైం చేస్తుండది ఎట్లా వస్తుందో చూడాల
నేను చేసా కానీ ఈరోజు తినాల అనిపిస్తుంది మళ్ళీ ఈసారి పకోడాకి కొంచెం వెదర్ చల్లగా ఉంది కాబట్టి టీ పెట్టుకుంటే పక్కన
ఉ ఉ
ఇష్టమా మీకు టీ ఇష్టమా
టీ నేను తాగను
హలో
నేను తాగను టీ ఉ హ్ నేను తాగను సరే సర్లే ఉందున
ఆ ఓకే అ